హలో హలో హాయ్ అండి మా బాగున్నారా
బాగున్నామండి మీరు వచ్చి వాజేస్తారా
ఆహా ఏమైందండి అంత సీరియస్ గా ఉన్నారు
సీరియస్సా నవ్వుతా ఉంటే సీరియస్సా గా ఉన్
అవునండి మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆ అమ్ మీకు నేను తెలియదు కదండి నేను ఎట్లా పెడతాను మీకి
పక్కనే ఉన్నదిగా కనిపించట్లేదా ఆ
ఆ ఏంటండి జోక్ చేస్తున్నారు ఊ ఊ ఏం తినలేదండి ఏమండి తినలేదు
ఏం లోస్కెనే
ఏం చేస్తున్నారండి.
ఏంచేయలే పక్కన ఒక ఆమె ఉంటే
ఆహ మీ నువ్ ఏం చదువ్ ఏం చదువుతున్నారు? ఉమ్ ఊహు బీటెక్ లో ఏ బ్రాంచా
ఆ ఏదోలేండి.
సేమ్ అండి ఇంజనీయర్
ఎం బి ఏం బ్యాంచో
త్రిబిలి అండి.
త్రిబిలి ఆ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటయ్?
సెమ్ముకు ఒక ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ ఉంటయండి. అంటే లైక్ ఓపెన్ ఎలక్ట్రివ్, నాన్ ఎలక్ట్రివ్, మళ్ళీ కోర్ సబ్జెక్ట్. అలా ఇవన్ ఉంటయండి అందుకు టోటల్ ఫిఫ్టీన్ సబ్జెక్ట్స్ ఉంటయ్. ఉమ్ థర్డ్ ఇయర్, సరే ఆ సెకండ్ సెమ్ అండి, సెకండ్ సెమిస్టర్. లైక్ సిక్స్త్ సెమిస్టర్ ఇప్పుడు, ఉమ్ మీకు ఎగ్జామ్స్? ఏం జరగడం లేదా? ఆహా ఓ ఫే ఉమ్
ఉమ్
ఉమ్ ఇంకేమండి చెప్పాల
చెప్పాలండి మీరే చెప్పండి.
అవునా ఏం ఉంటవండి మీరే మాట్లాడాలి. నేను మాకు ఇప్పుడే క్లాస్ ఉన్నింది క్లాస్ కంప్లీట్ అయిపోయిందా, దాంట్లో ఎర్రర్స్ వచ్చాయి అవి డీ బగ్ చేయాలా, అంగది ఎలా డీ బగ్ చేయలో అని ఆలోచిస్తున్నా. ఇంకా ఆహా వెళ్తున్నాం, నేను ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను. అహ ఓ వెళ్తానండి జుడ్ మార్నింగ్ లేకుండా వెళ్ళాలి ఆ రగాలు స్కూల్ పేలు ఏం చేస్తారు మీరు పండకి
ఏం ఉ తిన ఇంట్లో తిని పడుకోడమ
అంటే స్పెషల్స్ ఏం చేస్తా కూడారా
ఆ ఉంటాయి అది కామన్ద చికెన్ మటన్
ఆ
మీ పండుగ ఎలా జరిగింది
బాగా చేసుకున్నామండి మామంతా వెజ్ ఐటమ్స్ పులిహోర గలదన ఇట్లా చేసుకుంటాం మేము అందరు వస్తారు రిలేటివ్స్ అంతా ఇంకా డే మొత్తం చేసుకు కొ తినేసి అందరూ ఉంటారు కాబట్టి కాసేపు మాట్లాడి ఆ మళ్ళీ అందరు వెళ్ళిపోతారు రిలేటివ్స్ అ ఏం తి ఇంకేం తినలేదండి ఏం లైస్ కూడా తెచ్చుకోలేదా రూమ్ కి
ేను తింటానండి కోసే తర్వాత
సారండి
హు ఏదో ఒకటి ఏదో ఒక కది ఉంది అది చేసుకొని తింటామండి
ఓకే అ ఇంకా లేదు తినాలి క్లాస్ ఉన్నింది ఇంతసేపు ఎయిట్ టు నైన్ ఆ సో క్లాస్ తినేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా మా ఫ్రెండ్ తో మాట్లాడినా ఇంతసేపు ఇంకా సో అందుకు ఇంకా తినాలి కాసేపు ఆ ఇంకా ఈవినింగ్ చాలా ఫుల్ గా తిన్నాను లేండి బయటికి వెళ్ళన్నాం చిన్న పని మీద అక్కడికి వెళ్ళి బోండాలు తినేసి ఒక టూ ప్లేట్స్ మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగి ఇలా ఫుల్ గా ఉంది కాబట్టి ఇంకా రాలేదు మధ్యలో నా చెప్పు కూడా తెగిపోయిందండి చాటలో వేసుకొని చెప్పు కూడా తెగిపోయింది ఇంకా చెప్పులు లేవా అట్లే వచ్చేసిన కాలేజీకి వచ్చే హాస్టల్ కి
ఓ అవునా
హ ఏంటో అండి ఈ రోజు అంతా అట్లా అయిపోంది లేలీజీ లేజీగా ఉండి కాలేజ్ కూడా మార్నింగ్ పోలేదు
అర్థంమవుతాఉంది మీరు మాటల్లో మాట్లాడతాడంటే చాలా లేజీ అని చెప్పి మీరే దన్ని స్పెషల్ గా చెప్పన అవసరం లేదు
ఇంకా అండి ఎగ్ అంటే లైక్ ఆ ఏమంటారు యాక్టివ్ ఉండాలనేసి
అది మాటల్లో సరిపోదండి చేయాలి
ట్రై చేసన అడుమాస్ మీరు ఎప్పుడు వచ్చినారండి కాలేజీ పోతున్నారా
ఆ పోతోంది రేపటి నుంచి పోతాను నేను కూడా
హుహు ఓకే హు ఇంకా చెప్పండి ఏమి చేస్తున్నారు
ఏం ఇప్పుడ ఏం చేయాల ఆలోచిస్తానా
అదండి ఏం చేయాలనుకున్నారో అదే చేసేయండి
పడుకోవాలినిపిస్తే పడుకొనిస్తా చదువుకోవాలంటే చదువుకో కుంటా అంతె
ఆ ఈరోజు నేనైతే మంచి ఆర్టిస్ట్ ని ఆర్ట్ క్రియేట్ చేసిన అండి
ఇందేని పనండి
అంటే ఒక గ్లాస్ వేస్ట్ గ్లాసెస్ ఉంటాయి. కదా ఆ గ్లాసెస్ తీసుకుని దాని మీద పెయింటింగ్ వేసి
అ
నాట్వర్క్ వేస
ఆ
అన్ మనం డిస్రాక్ చూడుకోకుండా బాగుందండి బాగా వచ్చాయి నా ఔట్పుట్ కాస్ట్ అండి బాగా డయాగ్రామ్స్ అనే ఉంటా అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ అండి ఆ మీకు అట్లా ఏమన్నా ఉన్నాయండి లేీ ఇంట్లోన్నా అండి మీరు
ఉన్నాయండీ నేను గీస్త అంటే అప్పుడప్పుడు మాది అంత ఆర్టిస్ట్ రే గాదు కాని ఏదో నాకు వచ్చిన దాంట్లో సింపుల్ సింపుల్ గా ఏదోకటి గీస్తానండి
మీరు ముయండి
ఓకే ఓకే సారీ అండి ఊరికే జస్ట్ ఫన్ కోసం అట్ మాట్లాడ ఇంకా ఏమి హాబీస్ ఉన్నాయండి మీకు
అంత స్పెషల్ గా ఏం లేదండి నార్మలే మీకు దేనిపైన ఇంట్రెస్ట్ అండి ఎక్కువ
మా ఏం ఇంట్రెస్ట్ అంటే ఇకా ఎంతే అండి డ్రాయింగ్ పెయింటింగ్ ఇట్లా కొంచెం బాగా ఇంకా తర్వాత ఇంకా ఏదో కొంచెం మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిపోతే చాలా అండి లైఫ్ లో
ఏ జాబ్ కావాలి
మా మా త్రిబుల్ ఐడి జాబే అండి మా సరీకి ఎలక్ట్రానిక్స్ ఏ మంచి డిమాండ్ వస్తుంది ఇన్ ద ఫ్యూచర్ సో అందుకు ఇది ఇట్లానే తీసుకుంటున్నాం అనేసి ఆలోచి
మ్
మీకండి మీక ఎటు సైడ్ వెళ్ళాల అనుకుంటున్నారు. ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏం నేర్చుకుంటున్నారు.
నేను ఏదోటి చూస్తానను నేను కూడా మాకు సైడ్ ఎప్పుడేళ్ళాలని ఆలోచిస్తాను
హు ఎని త్రిపుల్ ఐటీస్కి అప్లై చేస్నారా అండి
చేస్తానండి ఇంకా సర్టిఫికేట్స్ కోసం తిరుగుతున్నాము రోజు కాలేజ్కి సర్టిఫికెట్స్ వస్తే అప్లై చేయాలి
ఉ తిన్నారండి మధ్యాహ్నం
ఆ తిన్నాను మీరు
హమ్ ఉహు
పప్పు
హ్మ్మ్ వచ్చినారండి కాలేజీకి ఎప్పుడు వచ్చినారు
ఈ రోజు మార్నింగ్ వచ్చాను లెవెన్ కలాగా
హ్మ్మ్ ఇంకేమండి చెప్పాలా హ్మ్మ్ మీరు కోర్సెం కోర్స్ చేస్తారండి అంటే మీ జాబ్ కెల్లా ఏం తీసుకుంటారు అంటున్నా
జాబ్కి వెళ్ళాలంటే ఇప్పుడుకున్న సిచ్యువేషన్స్ కి హైగా ఏదైతే మంచి సాలరీ వస్తదో ఆ కోర్స్ నేర్చుకుని వెళ్ళాల అనుకుంట
హు నే ఒకే ఓకే అండి బాయ్ ఏంది